ఆ
హలో చె ఏ చేతనవ్
ఏముంది ఇప్పుడే తిన్న
అ
ఆన్ చేసుకొని వచ్చనవ్. చెస్తాను ఇప్పుడే.
నెట్ ఒత్తాందిగా
ఒకటే పాయింట్ వత్తాంది, దాని మీద ఫోన్ అత్తంది, ఒకటే పాయింట్.
టెన్ మనిట్స్
నువ్వేం చేత్తనవ్
ఇప్పుడే మ ఏడంటికి తిని నవాజ్కి పోయి ఇప్పుడేచ్ వచ్చిన రేపు ఏమిమంటవు మరి, చ సలంవాలేకుం ఉమ్ ఏమంటావు రేపు హలో కడ్జే కడ్జేయకు హలో హలో బ్రోను కట్జేయకు ఫోన్ వినపడతాందా? హలో
ఆ హలో